హాయ్ అండి నమస్ కారం
నమస్కారం బాగున్నాం. మీరు బాగున్నా న్న ర
ఆ బాగున్నామండి
స్తున్నారండి
నేనా అండి మళ్ళీ రాదుగా చల్లగలోస్తుంది వాకింగ్ చేస్తున్నా ఉమ్
సిటీలో అయితే ఇట్లా వా కింగ్ చేస్ బావుంటది పల్లే టూర్లలో అయితే వాకింగ్ చేసే టైం ఉండనే ఉండదు ప్లేస్ ఆ ండి వాకింగ్ అయితది మొత్తం కడదరికనా
అ ఇక ఇప్పుడు ఇక వాకింగ్ చెయాలి అ టైం పెట్టుకొని చెయ్యాలి అంతే తప్ప దీనికంటూ ఇక మనకు ప్రత్యేకంగా ఉండ టైం పెట్టుకోవాల్సిందే ఇక
పెట్టుకోవాల్సిందే మేము చదువుకున్న టైమ్ లో ఏం చేసేదిఅంటే మా ఉలుగా మా ఫ్రెండ్స్ అందరూ ఒక ఏడుగుడం ఆరుగుడ కలిసి వెళ్ళదనం మాట టూ కిలోమీటర్స్ వెళ్ళలేది వెంట వెళ్ళేటప్పుడు మా ఈగా తిన వెళ్ళది వచ్చేటప్పుడు అక్కడ వేపు పూల్ల దొరికించుకొని అ అక్కడ పండు ము కొని అక్కడ కాలేజీ ఉంటది అక్కడ ముఖం కడుకొని దారిమ్మటి రేగి పండ్లు మళ్ళీ జామకాయలు మళ్ళీ సీత పలకాయ టైంలో సీతపలకాయలు ఏ పనులుఉంటే ఆ పండ్లు తెప్పుకొని తినకుండా తికుంటడా వచ్చేది
అప్పుడు వాకింగ్ వేరు ఉండేది అది ఎంజాయ్ చేయడానికి ఉండేది వాకింగ్
ఎజాయమెంట్
ఆ ఇప్పుడేమో హెల్త్ సక్కగా లేక వేడి తగ్గడం కోసం పొట్ట తగ్గడం కోసం తిన్న తరగడం కోసం ఇప్పుడు వాకింగ్ చేయాల్సి వస్తుంది
మళ్ళీ దధార మడి పాస్ అంటే పసుపు తోటలు ఉంటాయి కదా పు కిందు వ మొత్తం బంతి చెట్లు చేసేదిఅన్నమాట వాళ్ళు బంతి చెట్లు ఇస్తే చున్నిలా ఫుల్ మూడగాటు తీసుకొచ్చది బంతి పులి కొచ్చుకొని అవి అల్ళే దాకా అమ్మ వాళ్ళమ్మడి వాడి అల్లి
హు ఇప్పుడు బంతిపూలు ఎవరు నువ్వు పెట్టుకో
ఉంటారా చాలా అప్పుడు అయితే మస్తు పెట్టుకునేది న నువ్వి ఫాసిల కూడా పెట్టుకోన్
ఆ బంతి పూలు చామంతి పూలు పెట్టుకునేది ఇప్పుడు ఒక్క చామంది పెట్టుకుంటేనే నెత్తి బరువువైపోతున్నా అమ్మో వద్దు మల్లెపూలు అయితేనే పెట్టుకుంటాం చామంతి పూలు వద్దు అనే స్టేజ్లో ఉన్నారు
ఆ చామంతి పూలు రేటు
ఉ అప్పుడు మంచిగా పెట్టుకునేది దసరా వచ్చినా హు దసరా అప్పుడు చామంతి పూలు బంతి పూలు అవి బాగా పెట్టుకునే ఇప్పుడు దసరా వచ్చిందంటే అసలు స్టైల్ అని హెయిర్ ఇరే పోసుకుంట వాళ్ళు దానికి కనీసం ఒక
ఆ అక్కడ పూలు పెట్టుకునే టైం కూడా లేదు పోతాంది అంటే ఫ్యూచర్ లో అసలు పూలు కూడా ఎవరు పెట్టుకోరు కావ
ఆ అదే నిజం మాది మాత్రం ఎవరు పెట్టుకు కుంటలేరు
జుట్టు లీవ్ చేసుడు ఆ జుట్టు లీవ్ చేసి ఒక ప్లక్కర్ పెడతారు
ఆ జుట్టు అల్లడం అనేదే లేదు ఇక పువ్వులు ఎక్కడ వెడతారు వాళ్ళు
అంతే అంతే అసలు ఘోరంగా ఉన్నది జనరేషన్
డ్రెస్ మెయింటెన్స్ చాలా డిఫ రెండ్స్ ఉన్న ఒకప్పుడు లంగ జాకెట్లు వేసుకొని ఇంత పద్దతిగా బాగుండేది ఇప్పుడు ఓళ్ళు లంగా జాకెట్లు అంటేనే అమ్మా అమ్మమ్మ లామా మేము వేసు
ఆ ఏమో నాకు కూడా ఎప్పుడు వేయలేదు కాదు గాఘ్రాలు వేసేది మా నాన్న వాళ్ళు గాఘ్రాలు తీ పెద్దాగా లంగ జాకెట్లు అయితే మా టైమ్ కి అయిపోయినట్టు ఉంది అప్పుడే
ఒక నైన్టీస్ నైన్టీస్ లో లంగ జాకెట్లు వేసిర్రు ఆ నైన్టీస్ వాళ్ళు వేసేటోల్లు లంగ జాకేట్ ఆ స్టేజ్ లో కూడా మేము వేయలేదనుకో వేసే వాళ్ళు కొంత మంది వేసేవాళ్ళు ఆ వేసేవాళ్ళు కొంచం మంది వేసే మేము ఫ్రాక్స్ మిడ్డీస్ అవే వేసేవాళ్ళు
ఆ నేను గాగ్రాలో ఇది మీ డీలో మళ్ళీ మన అనర్కలి మోడల్ డ్రెస్సులు ఉండేది
ఆ అప్పుడు ట్రెండ్ అవే ఊ
మోడ్రన్ డ్రెస్లు బాగా ఏసేది అసలు మస్త్ అనిపి మళ్ళ మా నాన్న నాకు జీన్స్ అంటే ఇష్టం అనేసి జీన్స్ తీసుకొచ్చేది అనమాట జీన్స్ ను పైన టాప్ ఏమో మామూలుగా ఉండేది ఆ వేసుకుదని బగా నేను సలో
హ జీన్స్ జీన్స్ ఎస్ వాటి మీదకి తగ్గటు టాప్స్ వే
బాగుంటంది వేసుకొని వెళ్ళలేదాన్ని, బాగా వేసుకొని వెళ్ళేదాన్ని కానీ ఇక ఇతను ఎప్పుడైతే పరిచపోయిండో ఇప్పుడు గీన్ చేసుకుంటే ఇట్లా అనుకుంటారు కామెర్న్స్ ఇట్లా చేస్తారు అంటే, డిగ్రీకిసుకుపోయిన టైమ్ లో నేను ఏందంటే మోకాలు కింది కొనేట టాప్ ఎప్పుడైనా, ఎందుకంటే అప్పటికే నైటిన్ ప్స్ ఉండుంటాయి కదా నాకు, ఇయర్స్ కాబ అంత రచ్చచ్చ్ అయిపోయది అనమాట చెండుగుండేదాన్ని స్కార్ఫ్ వేసుకొని మంచి టాప్ కూడా అంత పొడుగు వేసుకుని కూడా అట్లా కూడా వద్దదున్నద అన్నమాటన
మ్ హు
మద్దు అందరు గలీజ్ అనుకు టరు బ్యాడ్ గనుక్కుంటారు జీన్స్ వాడొద్దు అనేసి అంటే కద మ చేసుకోవడం మని చేసి ఎన్నప్పు వేసుకుంటా అంటే కూడా అతడి కనియాపోయది ఏమ్మమ్ మద్దర్ వాళ్ళకి చేసిన జీన్స్లో కుండా మరి పెళ్ళయినాక కా ఇక ననుస బయపడుతాను అనేది ఆయన చెట్ ఉన్నా ఆయన ప్యాంట్ ఇచ్చి వేసుకోమని ఇద్దరు కలిసి వెస్కొని ఫోటోస్ దిగేది బాగా ఇద్దరం మళ్ళా నేను అప్పుడు వేస్కున్నా అవకాశం ఉన్నప్పుడు వేకునేనేది చేసుకున్నా ఎవరు నమ్మరు అ నచ్చారు మెచ్చారు కదా ఇప్పుడ చేసుకున్న తర్వాత కానీ సంతోషానికి ఆదననే పు ఇప్పుడు నా చేతోలో ఉన్నావు కాబట్టి గెట్లున్నా నా ఇష్టం అన్నన్నా బ్ నాన్నని కదా అప్పుడు మీ నాన్న చేతులు ఉన్నాం కాబట్టి ఎవరి నాన్న రేపు చేసుకున్నడో ఎట్లా చే చేసుకుంటాడో గిట్ల గెస్కోన్ అ అంటారు ఇప్పుడు నీకు వేరే పెళ్లిగేసే అవకాశం ఏ లేదు కాబట్టి నాతోటి నువ్వున్నా చేసినా నాతోటే కదా అనేసి ఇట్లా అనేది అనమాట నన్ను కొంచెం ఎంకరేజ్ చేసేది అట్లా చేసేసరికి ఆ అట్లా చెప్పేసరికి సరే అడిగ ఎస్న్నా చాలా కొన్న మొన్న రీసెంటుగా మా తమ్ముడు తమ్ముడ్ డ్రెస్ కూడా మా అక్కేసుకొని దిగింది అదే డ్రెస్ కని మన నాకు అది ఫోటోస్ పెడితే మ తమ్ముడు డ్రెస్ మళ ఇక్కడికి తెప్పించుకొని మళ్ళి ఇక్కడ నేను కూడా సేమ్ అనే ఫొటోస్ దిగిన దిగి దిగి మళ్ల దానికి పెట్టిన కల్ ఇద్దరం కలిసి పెట్టికున్నాం అన
ఉహు అదొక రేపు ఫ్యూచర్ లో పిల్లలకు చూపెట్టుకోవడానికి మంచి తీపి గుర్తులు అ
అవునవును చాలా మన ఇప్పటి కూడా ఒకటి ఆల్రెడీ కొత్తది జీన్స్ గీట్లా బుక్ చేసి టాప్ గిట్ల బుక్ చేసుకుని ఉంచుకున్న గాని దానికి ముహూర్తమ్ వస్తలేదండి ఎస్ కోడానికి
చూడండి మంచి టైం అకేషన్ చూసి వేసుకో
వేసుకోవాలి ఇగ ఎట్లా అంటే అమ్మోళింటికి పొతే మామూలుగా నైటీలు వేసుకుంటా ఉంటాం అంటే ప్యాంట్ షర్ట్ లాగా వేసుకుంటాం ఇక్కడ ఉంటే వేసుకుంటే ఏమంట అంటే ఇగ మా అత్తమ్మ అయితే ఏమనదు వాస్తవానికి
మన ఇంట్లోళ్ళు అనరు బయటోళ్ళు అంటారు
ఆ అత్తమ్మ కూడా కొంతమంది అత్తలు అంటారు కదా ఎందుకు అవసరమా అనేసి మా అత్తమ్మ అయితే పాపం అనదు లెండి వాస్తవానికి మంచిగనే ఇక్కడ ఉన్నప్పుడు డిజే ప్యాంట్లు ప్లాజో ప్యాంట్ మీదకి టీషర్ట్లు వేసుకునే దన్నమాట నేను చూసి కూడా సైలెంట్ గానే ఉండేది కాకపోతే బయటికి పోయినప్పుడు మాత్రం నైటిలయినా లేకపోతే వాటిపైన టాప్స్ వేసుకొని పోయేదానన్నమాట అట్లా ఇక బయటికి కనపడదుకాబట్టి టి ఎవరైన ఏమనరు ఇంట్లో వరకు ఎట్లున్నా పర్లేదు కదా అన్నట్టు ఈయన కూడా ఏమనపోయేది కానీ నా కే ఊకె బయటికి పోయ్ ఇప్పుడలా మార్చేయడం ఊకె చిరాకు లేసి బంచేసిన మొన్నటి దాకా కూడా వేసుకున్నా ఈయనకు బర్డే వరకు కూడా వేసుకున్నా గానీ ఊక ఇంట్లో ఒక రోజు అందరి ఇంట్ వస్తర్ కదా వాళ్ళ ముందు ఒక డ్రెస్సు ఆడొక డ్రెస్సు ఫేమస్ ఐతం అవసరమాని
ఉ
పని చేసిన పిండడం కూడా ఉకే రెండు రెండు జతలు పిండడం అవసరమా అనేసి
మన వాళ్ళు మన కోసం కాకుండా పక్కనోళ్ళ కోసం బతు కలిసి అస్తది బట్టల గురించి కూడా
తీసుకున్న ఒక టాప్ ఉన్ను ప్యాంట్ తీస్ పుం పెట్టినా అందరేసుకుంటురని మా కోల్ అటు సైడు ఇగ నేను కూడా ఎస్ కుంట చిన్నగానే చూస్తారు కాని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుంది మా బ్యాక్గ్రౌండ్ బాగాలేదు కదా అని
ఉ ఉ నేను ఏసుకుంటా బయటికేళ్తే అప్పుడప్పుడు సినిమాకు ఏదన్న షాపింగ్ అట్లేదో జీన్స్ వేసుకుంటా పర్లేదు మనకే దువేస్ కో అట్లాంటి ఏం అబ్జెక్షన్స్ ఉండై ఎవరేం అనుకున్నా కోవాలి అనుకుంటే మాత్రం వేసుకుంటా
అంతే అన్న
ఉ ఈ ఊర్లల్ల కొంచెం ఇబ్బందే ఉంటది ఎవరేమంటారో ఎందుకు కరుతోని అన్నట్టు ఉంటది
ఉ ఉ
పింగో
అ
సారీస్ బాకడత్
సారీస్ మాములుగనే మామూలుగానే కడతాగానే ఇగ ఏమో పెళ్ళప్పుడు తీస్ కున్నా కొన్ని సారిసు అవి అట్లనే ఉండిపోయినాయి ఇగ కట్టడానికి వీలు లేదు
ఉ
ఎప్పుడో ఒసారి కడతా కని కట్టినప్పుడల్లా స్టేటస్లు పెట్టడం లాంటి చేసి అయి పాత చీరలు చేసిన కొత్త చీరలుని కో
ఇప్పుడు ఒక్క చీర కడితే అది స్టేటస్ లో పెట్టినమంటే నెక్స్ టైం నా చీర కట్టాలనిపియట్లేదు ఒకప్పుడు అంటే ఒకట ఇరు నాలుగు సార్లు కట్టుకున్నాను నడిచేదిగాని ఇప్పుడు ఒకసారి కట్టినం అంటే నెక్స్ట్ టైమ్ ఫోటోకి పని చేయట్లేదు అని కట్టబుద్ధ లేదు స చీరలు
అదే అదే మొన్న నేను ఫంక్షన్ంగ్ బర్డే ఫంక్షన్ ళ్ళ నిన్న నిన్నొద్దున బస్త వచ్చినం మేము మొన్న అయినప్పుడు అ బాగా స్టేటస్ లో పెట్టిన అనేసి ఇ మొన్నాం బండే కానీ మేము కూడా స్టేటస్ పెట్పోలేదు నలో
ఆ అంటే అదే చీర కట్టుకున్న చీర మళ్ళీ కట్టుకున్నాం కాబట్టి పెట్టబద్దు
పెట్ట ముద్ కాట్లేదు కావట్లేదు అది మామూలుగా మన రా ఆ మీ ఏ ఏఐ వి కానీ దాంట్లో శారీ కలర్ మారపోవచ్చు జ్వరం అంట మా పెడదాం అనుకున్నా ఇక ఎందుకుకి ఇప్పుడు స్టేటస్ పెట్టి ఎవరిని వదరి చాలన్నట
ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో స్టేటస్ పెట్టినా కూడా అమ్మో చూసినవా రోజుకో చిరగడతాంది రోజుకో ఫంక్షన్ పోతుంది అనే రోజులు ఉన్నాయి ఇప్పుడు
అంటే ఒ చీరను పది రకాలుగా మారవచ్చు గాని పది రూపాయలు చిరలు అంటారు కదా అనేసి
ఆ అంటారు జనాల కనపడ్డది మాత్రమే చూస్తారు
అందుకనే ఏముండదు మామూలుగా నేను కమ్మలు గ ఇట్ల అన్ని మ్యాచింగ్ తీసుకునేది లబ్బర్ బాండ్స్ ఒక ర్టీ అట్లా ఉండే నాదగర రాలదు డ రస్త ఆగా ఇక నేను ఊళ్ళ లేనప్పుడు బయట వెచ్చ ఇడియా పోయినా పోతే మా వైఫ వాళ్ళట్ట కొంతమంది ఎవరో నేనంటే అందరికి ఇ గాని ఎవరు అట్లా ఒక ఆమె ఉన్నది ఆ ఏదో ఐదరు ముగురు వయసు తీసుకొచ్చి మామూలుగా షాప్ లో ఎట్లున్నాయో ఈ మా ఇంట్లో ఎట్లనే ఉంటాయని చూపించిందట
ఆ హా
చూసవా ఈయన చేసిన సంవస్సారం అంటే ఈయన చేసిన పని పైసలు మొత్తం బ కకే అయిపోతానే గిన్ని దాగలకు అమ్మలు వచ్చ ఇప్పుడుంత అవసరమా ఒక చేత కమ్మలు పెట్టుకుంటే ఏమది ఆ గిన్ని చేతల కమ్మలు అవసరమా అని అందరు చెప్తే వాళ్ళుొచ్చి నాకు చెప్పిరూ
ఆహా
చెప్పేసరికి ఇ బాగా అనిపించింది నేను ఇప్పుడు పెళ్లిగా ముందు నుండి కనీసం ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి దాచుకుంటా ఉంటా ఏదైనా అ అంటే కరవ కా కా ఒకసారిట్టు
ఎందు కరాబ్గా అయినా మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటది ఒకసారి యూస్్ చేసి పడేసట వాళ్ళు వేరు ఉంటారు వాటిని రెగ్యులర్ దాసుకొని ూ చేయడం మీరే ఉంటాది
దాచి పెట్టిన వాళ్ళు చూ స మమ్ముగి బుట్టలు కింది పెద్ద బుట్టలు మయమకాసలు ఇంత అసలు ఆయన అయితే మొత్తం అప్పులలా పడేస్తాను రోజు నిన్న బుక్ చేస్తా నిన్ను తీసుకుంటాను అని వాళ్ళ వేరే మళ్ళ చెప్పిరాట
ఆహా
ఆయ చెప్పిన ఆయన చెడు కదా మ డ్రెస్సింగ్ టేబుల్ ఎందుకు పెట్టిన దానికి తారంం లేదు కదా తీసుకా దాచిపెట్టు లేదుగానే వాళ్ళకేం అవసరం